ఏం చేస్తున్నావ్
ఇప్పుడే తిని కూర్చోనున్న రే నువ్వు తిన్నవా?
తిన్నా దోస.
మేము దోసే తిన్నాం లే
నేను రూమ్ సర్దాలి ఎప్పుడు సర్దుతానో తెలిదు తీసుకొచ్చి అన్నీ లోప సర్దొద్దా
అండి మాక్ అట్టే ఎళ్లిపోతే
ఎందుకు ఆ మళ్ళీ మళ్ళా తిట్టిదిగా నిన్ ఒకే రూమ్ లో పోడుకో
మ్
మ్ ఎందుకు అయన్ని తలనొప్పి
వచ్చినారా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయల అలా అంటదని
నేన్ ఎక్స్పెక్ట్ చేసా
చేసావా?
మ్ నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడన్న తప్పయ్యాయా అక్క
లేదు లేవే
మ్
నేను వచ్చేస్తాలే ఆ రూమ్ కి మళ్ళీ నేనెడ అనిపిచ్చుకునేది నేను వచ్చేస్తాలే ఆ రూమ్ కి నేనెడ అనిపిచ్చుకునేది
మ్ మడత పెట్టారు రా దాన్ని లోపలే కసితో
మ్ మీ రూమ్ లో పిల్లే మడతేసింది నేను వచ్చే లోపల మడతేసిన్నింది
మ్ థ్యాంక్ యూ నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందు
మ్ ఓకె ఓకె
ఆ టాబ్లెట్ ఏసుకోవటం మర్చిపోయాను
మ్ నేను ఏ ట్యాబ్లెట్ ఏసుకోనమ్మ
మ్ ఏసుకోవాలి నేను ఎక్సాను గన్స్ గడ్డలు తెప్పించుకున్నా తినాలి
ఆహా ఆర్డర్ పెట్టావా
నిన్న ఆ పెద్ద అంకుల్ వచ్చాడా ఏం కొంచెం ఏదోలా పోయినట్టున్నావే కొంచెం ఏదొ ఊడినట్టున్నావే అ
నేను రునన్ అంతా ఎతికి ఇద ఇంగ కిందకి వెళ్లినట్టున్నావులే అని చెప్పి చూసా మన బాల్కనీ దగ్గర నుంచి
ఆ
అప్పుడు చూస ఆ పెద్దయని
ఆహా ఆ గుడికెళ్లొచ్చా చ్చాడంటే ఏదో సాఫ్ట్వేర్ దివచ్చిందంట కాకపోతే వాళ్ళ ఇం ఇంకా ల్యాప్టాప్ సెటప్ చేస్తనే ఉన్నారంట క్లయింట్ ఏమో అంతకు ముందు వేరేదంటె మళ్ళీ ఇప్పుడు క్లయింట్ వేరేదన్నారంట
జాయిన్ అయిపోయాడా
అంటే వచ్చింది క్లయింట్ మారేసై కి ల్యాప్టాప్ సెటమ్ అయంత లేట్ అయిందంట ఎప్పుడు ఉంటదో తెలియదు జాయినింగ్
ఉహు
అని చెప్న్నాడు పేరు ఆఫీస్ పేరు కూడా ఏదో చెప్పాడు
ఆ
ఓమె స్టార్ట్ అయిది సగం గుర్తులేదు ఉ ఏంటి ఇంకా
ఏముందిరే చెప్పాలా
చెప్పు
ఆదివారం యాడికి వెళ్దాం ఒక ఆమె ఇంటి తెలద్ది పొట్టి పిల్ల
ఆ నేను అంతక ముందు నీకు ఒక గుడి చూపిచ్చానా నేను పెడితే నువ్వు నన్ను తీసుకెళ్తాని చెప్పావు
అది చూద్దాం లేనది అంతా బాగుంటే వెళ్దాం
ఆ సరే అప్పుడికి ఎన్నో రోజు
ఉ సటర్డేకి త ఫోర్త్ అవుద్ది
ఉ హు
పండక్కి ఫిఫ్త్ అవుద్ది ఊ ఎవరు ఎల్లారంటలే ఈ వార ఇంటికి
అవునా
ఉ
ఏందో నేను ఎప్పుడు వెళ్తానో ఇంటికి మొన్న వచ్చ మల్ల నిన్నే నిన్నేనా నేను వచ్చింది మొన్న గాదా
మ్మ వచ్చింది తమరు
ఆహా ఓకే ఓకే లే సల్లే గుర్తులేదు పసి పిల్లనీ
ఆ మంచిది
ఉ అ నువ్ ఊరికె తతుతు అంటునవ్
నేను
ఊ
సరే నమ్మ మేడం
ఉ
సరే అమ్మ మేడం
ఉ
ఉ
ఏంటి ఇంక
చెప్పాలీ నువ్వే
చెప్పు
ఏముంది ఈడోగామె ఆమె చిన్నప్పుడు ఫోటోలన్ని జూపిస్తుంది.
నేను ఉన్నప్పుడు ఏం జేసింది సంకనాకిందా
నీకు జూపిలే అవి మాకు జూపిస్తుంది.
ఆ నేను జెప్పా గదా ఎప్పుడో దానికి నేను అంటేనే లోకువ అని
ఆ
ఉమ్ నమ్మండి ఇప్పుడికైనా
తనంటే లోకువ అని నీకు అవునంటమ్మా
కోదిలేసింది
ఉమ్
లోకువ కాకపోతే ఎందుకు వదిలేస్తది
అవునవును
ఉమ్
వాటర్ గూడా తెచ్చి పెట్టలేదే మరి దారుణంగా
అంతే కొన్ని అలా జరుగుతాయ్ ప్రతి దానికి ఫీల్ అవ్వగూడదు అలవాటు చేసుకోవాలి.
ఎలాగో మన రోల్ అక్క వాటర్ పెట్టుకొని ఉంది కాబట్టి సరిపోయింది
ఉమ్ దీని అర్థం ఏందంటే నువ్వు యేడికెళ్ళిన బతకగలవు అని నేర్పిస్తున్నారు నేర్చుకో కంప్లైంట్లు ఇయ్యమాకు
సరైనవ్
ఏంటి
మా రూముల ఫ్యాను కూడా ఏయనీయలేదు సామి ఏందిదీ ఉక్కపోస్తున్నట్టు ఉంది నాకు
నేను వస్తా ఏమనకు
లేసింది నా కోసం
ఉమ్ ఆ నేను వచ్చి తీస్తాలే నా కోసం
ఉమ్ సరే దుప్పటంతా గప్పేసుకునింది
ఆ
మొత్తం బాటం మొత్తం అప్టు బాటం
ఉమ్ ఎందుకు
చలికి
చలికి
స్వెటర్ యేసిద్ది దుప్పటి కప్పిద్ది సిల్లుది ఆ
మళ్ళా పార్టీలు గిఫ్టులు గావాలి చలి తట్టుకోలేపోతుంది
గిట్టనే గదా మా దగ్గర పైసలు లేవమ్మా మా అంటే ఏడుంటరా డబ్బులు ఇయ్యమంటే ఇయ్యరు డబ్బులు ఇయ్యమంటే పదివేలా వాళ్ళ వాళ్ళ ఉన్నాడు గదా తనే ఈమె ఇంట్రెస్ట్ దీసుకొని రెండు వేలు ఎనిమిది వేలు ఇస్తదంటా
ఆ ఇంకా
ఇంట్రెస్ట్ అంటది రెండు వేల ఆంగికి
ఆ సరిపోయింది నాది ఏందో మరి ఇలాగే నాకు బట్టలే లేవు అయిన రెండు కబోర్డులు ఉన్నాయో ఉన్నాయో మరి
రే నీకు బట్టలు లేవు అంటే నేను పేద్దన్ని అవుతాను రే పేదలో పేద దాన్ని అన్ని బట్టలు పెట్టుకొని బట్టలు లేవంటావు
నేను పేదనే
నేనమ్మా అదే పెద్దాన్ని నువ్వు కాదు నిన్న నిన్నె ఎందుకు అనుకుంటాను పెదను అని
పేద్దాన్ని కాబట్టి పేద్దధన్ అంటుంది
సరేనమ్మా మేడం
ఉ
నేనైతే ఇంకా పేద దాన్ని ఏం బట్టలు లేవు నాకు
ఉ ఫోన్ లాక్ అయిపోయింది
ఉ ఓకే ఓకే ఏం కాదులే
ఆ
ఆగో ఆగో జల్ది ఆగో
ఆ
అ సరే అయితే మా బావ ఎందుకో కాల్ చేస్తున్నాడు నాకు
ఎంతసేపు అయింది
అయిపోయింది పో మళ్ళీ చేస్తాలే ఇంకా ఉ బాయ్